హలో! హలో!
హలో!
ఏం చేస్తున్నారు?
ఏం చేస్తలె మీరేం చేస్తున్నారు?
ఏం లేదు అ ఇంగో బట్టలు మలిచేస్తున్నా మీరేం చేస్తాన్లు
మేమేం లేద్ ఖాళీ బాబు తిన్పిస్న ఉమ్
అవునా ఆ బాగున్నాం, మీరు బాగున్నరా?
ఆ ఆ
ఇంకా ఏం చేస్ ఏం వంట చేశారు. ఆ చూశాన్ చూశాను ఏం మూవీ అది రాజువెడ్
ఆ అవును. అందులో లవ్ స్టోరీ చాలా బాగుంది కదా
మ్ అవును చాలా బాగుంది. వాళ్ళసలు చిన్నప్పట్ నుం డీ ఆ తను హీరో లవ్ చేస్తా ఉంటడు గనీ హీరోయిన్
ఉమ్ అది అవును అందులో ఆళ్ళ క్యారెక్టర్ చ బాగున్నయి.
మ్ అవును వాళ్ళ ఫాదర్దయిన హీరో ఫాదర్దయినా హీరోయిన్ ఫాదర్దయినా గుడా హీరోయిన్ ఫాదర్ హ్యాండిక్యాప్ అయినా గుడా చాలా ఏమంటరు ఈగో బాగుంటది. మ్ ఈగో స్టిట్ బాగుంటది.
అవును. అల్ అందులో సాంగ్స్ గుడా చాలా బాగున్నయి.
మ్ అవును చాలా బాగున్నయి అవి ట్రెండింగ్లో ఉన్నయి ఇప్పుడు
త సో మంచి
ఉమ్ అవును. అది ఏంటంటే ఇంకా వాళ్ళు అక్కడా అట్లామ్ పొలల్ దగ్గర కలుస్తర్ చూసింల అప్పుడ్ చెప్తడు ఆ బ్యాండ్ మీద ఆ హీరో హీరోయిన్ లవ్ చేస్కున్నట్టు ఆ దాన్ మీద రాస్తే అప్పుడు తెలుస్తుదన్మాట. మ్ ఎందుకు రాసినవ్ రబ్జెయి తూడ్చేయి ఆ తూడ్చెయి తూడ్చెయి అని అంటా ఉంటడు.
హీరోయి
మ్ అంటడు అన్నప్పుడు హీరోయిన్ తూడ్చేయదు.
మ్ హ్ చిన్నగ రాస్కో ఏం కాదని చెప్తది.
త తను చెప్తడు నేను నీ చిన్నప్పట్ నుండి నిన్న నే లవ్ చేస్తున్న నీక్ తెలీదు గని అన్ అన్నప్పుడు తా హీరోయినే యాక్సెప్ట్ చేస్తదప్పుడు
చేసి ఆ అప్పట్ నుంచి వాళ్ళ లవ్ స్టోరీ ఆటోలల్ల తిరుగుడు
ఉమ్ ఆటోలల్ల తిరగడము హమ్ అవును మళ్ళీ వాళ్ళు సాంగ్స్ పెట్టమనంటే వాళ్ళకు ఒకటి కోడ్ లాగా ఉం
ఆ కొత్త బంగారు లోకం మూవీ హ్ మ్యూజిక్ ఉంటది చూడు ఆ మ్యూజిక్ వాళ్ళది
ఆ అదే మ్యూజిక్ ఆ మ్యూజిక్ వినబడంగనే అ హీరోనే వస్తున్నడేమో అన్న
హీరోయిన్ని చూస్తా ఉంటది. కని లాస్ట్కు వాళ్ళ నాన్న ఇంజె క్షన్ వేయడం అస్సలు మంచిగ లేదది.
అవును అస్సలే బాలేదు అప్పుడు కానీ అదీ తను ప్రెగ్నెంట్ హీరోయిన్ ప్రెగ్నెంట్
హా ప్రెగ్నెంట్ అయినా కూడా కొంచెం ఆల్నాన్న జాల్లే
జాలి జూపియ్య లేదు ఫస్ట్ ఫస్ట్ ఏమో సరే మీ ఇద్దర్కి మ్యారేజ్ జేస్తా అది ఇదని మాట్లాడిండ్ ఓకే అనుకున్నరు తర్వాతికి చూస్తే ఇంగా ప్రెగ్నె స్సీ మిస్ క్యారేజయ్యేలాగా చేస్తాడు ఎందు ఎందుకంటే వాళ్ళ ఫాదరూ ఈ మ్ ఫాదరు గవర్నమెంట్ హాస్ప పటల్లో వర్క్ చేస్తడు హీరోయిన్ ఫాదర్
ఉంటది
ఉ అందుకనే అన్ని తెల్సుంటయి తన హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఆ ఇంగా వీళ్ళిద్దరు ఎళ్ళిపోదామా ఎక్కడికన్నా బయటికి
ఎల్లిపోదామన్కుంటారు గానీ వెళ్లారు హీరోయిన్ను రాదు
సరికిగా అదే టైంలో ఉమ్ అదే టైంలో ఇంగ హీరోయిన్ రమ్మంటే రాలేదనేసి ఇంటికెళ్తడు హీరో
అవునా
హీరో ఇంటిక్కెళ్ళేసీ ఇంగా తనను హీరోయిన్ని కొడితే అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళుండరప్
ఆ చుట్టుపక్కల వాళ్ళు జూసి అందర్కి తెల్సిపోతది వాళ్ళు డాడీ వాళ్ళు రాగానే చెప్తారు
ఉ చెప్తే ఇగ మళ్ళీ హీరో వాళ్ళంటి మీదికెళ్తరూ
హు ఎందుకొట్టినవ్ దేనిక్కొడ్తవ్ మా ఇంటికొచ్చి అనేసి అడుగుతరు వీళ్ళు
మ్ అడుగుతే అప్పుడు మీ అమ్మాయిని అడగండి అదీ ఇదనంటే అది అప్పుడూ హీరోయిన్ అప్పుడు ఏం చేస్తది మీ దెగ్గర కరెక్ట్గా సిగ్నల్ ప్రాబ్లం లేదు ఉమ్
ఉ ఇప్పుడిన్పిస్సుందా వాళ్ళ నాన్న చనిపో బాదకరంగా ఉంటది హీరో వాళ్ళ నాన్న
ఆ వీళ్ళు ఏ వై హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సూ లో లోపల వెళ్లేసరికి ఇంటిమీదకి వెళ్లే సర్ వాళ్ళ నాన్నకేదో నామూషి లాగా అన్పిస్సది
ఉ నా మూష్టీలాంట పాపం అదే బాధ తోటి అతను చనిపోతాడూ
మ్ నెక్స్తడే నే చనిపోతడు చనిపోయినంక సిటీకెళ్తడు సిటీకెళ్ళి అక్కడ వర్కు చూసుకుందామని పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తా ఉంటడు
ఇట్లా వర్క్ చేసుకుంటా ఉంటడూ కాని ఆ పెట్రోల్ బంక్ అతను కూడా అతని అవమానించినట్టు మాట్లాడతడు
ఆ అవునవును అమానించ్నట్ మాట్లాడంగానే నేనేంది ఇ ట్లా అనేసి మళ్ళీ వాళ్ళ అమ్మ ఉంటది కదా ఊరులో మళ్ళీ రిటర్న్ వస్తాడుంక్
ఒత్తం పిచ్చోన్ లెక్క అయిపోతడు సిటీలున్నప్పుడు మొత్తం
అవును
ఉ మళ్ళ ఊర్కొచ్చినంకా రాంబాయి మళ్ళా చెప్తది
ఊమ్ ఇట్లా మా నాన్న సంబంధాలు చూస్తాండు అని అ అంటది అన్నపుడు ఇంగ డైరెక్ట్ చెప్పుమాని అంటే ఇంకా ఆల్రెడీ తెల్సు వాళ్ళకు కానీ ఇంకా ఫైనల్ గా తన్ అంతట్గా సంపాదిస్తాండ్ కదా ఏదో ఒకటి చేస్తాండ్ కదా అనేసి ఏదో ఇంగ నాంకే వాస్తె ల ను
ఉ రాంబాయే మనీ ఇస్తది ఇంట్లో నుంచి తీస్కొచ్చి ఇస్తంది మనీ
పాపం ఊ పాపం ఇంకా రా ఇప్పుడు హీరోయిన్ వాల్ల ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా హీరో వాళ్ళ ఫ్ర ఫ్రెండ్స్ అయినా కూడా చాలా హెల్ప్ చేస్తారు
ఆ వాళ్ళిద్దరికి బాగ్ హెల్పిస్తారు
ఊ అవును అది వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయినంకా కూడా వాళ్ళ నాన్న డ్రింక్ చేసి ఆ అక్కడ ఏదో కొట్టం లాగా ఉంటది ఆ కొట్టం లోగ్ పోయి ఆ సడన్గా గు తురాంగనే అ హెచ్ ఐ వి ది ఆ కిట్ అనేది తీస్కొని
ఉ పొయ్యి ఇంజక్షన్ తీస్కొచ్చి అవును తనకి ఇంజక్షన్ ఏస్తాడు
ఉ
నీకు బలంగా ఉండాలనేసి ఎస్తున్న అని చెప్తాడు
ఆ వీక్ అయినావు కదా బలం బలానికి ఏస్తున్నా అని అంటాడు పాపం హీరోయిన్ కి తెల్వదు హెచ్ఐవి దని అంటే హెచ్ఐవి ఏ హెచ్ఐవి ఒస్త్ తేనైనా వీళ్ళిద్దర్ దూరం అయి తరేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళ నాన్న చేస్తాడు కానీ అది ఇంపాసిబుల్ కదా ఒక లవ్ చేశ్నప్పుడు అది హెచ్ ఐ వి యే గాని ప్రాణమే పోయి గాని వాళ్ళు ఒకరికొకరు తోడు ఉండాలని అనుకుంటార్ కదా
వాళ్ళు అంతగానం ఇష్టపడ్డంక ఇడిచిపెట్టి ఉంటారా ఏది వచ్చినా
ఏది ఒచ్చినా వదిలి పెట్టుకోరు ఇంగ నెక్స్ట్ డే మార్నింగే హాస్పిటల్ కాడికి పోతరు ఎవ్వర్ పాపం ముట్టుకోడానికి కూడా ఇష్టపడరు
ఊమ్ హీరోయిన్ కూడా హీరో దగ్గర్ రానియకుం ట దూరంగా పరిగెత్తుతా ఉంటది
ఉ పరిగెత్తుతా ఉంటది ఎవరు ముట్కొనియారు ఏదో అం టు వ్యాధి ఏదో అయినట్టు ముట్కొనియరు వెళ్ళనియరు హాస్పిటల్ లోకి అక్కడికి పోయినంక కూడా లే ఉ ఇష్టం పడరు ఇంకా దూరం ఉరికిపోతా ఉంటది ఉర్కుతా ఉంటది
ఊ
ఉరికినప్పుడు ఇంగ అనుకు
అయిపోయింద ఈరోజ్ పని
ఈ రోజు అయిపోయింది పని అయిపోలేదు ఇంకా ఏముంది వంట చేయాలి వంట ఒకట్ ఉంది ఇంకా పిల్లలు స్కూల్ కెళ్ళిపోయారు మీకు
మాది వంట అయిపోయింద్ పని అయిపోయింద్ కర్రీ నేన్ పప్పు చార్ చేశ్నా ఈ రోజు
అవున నేన్ ఇంకా చేయలేదు ఒక టమాటా కట్ చేసి పెట్టినా అది కట్ చేసి వండేస్తే అయిపోతది ఇగా
ముల్కయాలు టమాటా అన్ని మంచిగా పప్పు చార్ చేశ్నా ఈరోజు ఆ ఏళ్ళిండు టిఫిన్ చేసిర్రా
జెయలేదు జావా చేశాను జావా దాగారు అంతే పిల్లలు
ఆ ఆహ మేమ్ ఇడ్లీ చేశ్నాం తిన్పించిన పిల్లలిద్దరికి అ వాన్ని స్కూల్ తోళ్న చిన్నోడు ఆడ్కుంటాండు
ఊహ్ మీక్ ఇద్దర్ బాబుల
ఆ మీకు
ఉన్నా ఇద్దర్ పాపల్ మెల్లగా చిన్న చిన్న బాబుకి ఆ ఎనీయర్స్ ఇప్పుడు
వన్ అండ్ హాఫ్
వన్ అండ్ హాఫ్ ఇయరా అంగన్వాడీలా అల్వట్ జె ని జెపియపొ
ఉంటాన్ది గదా
ఉహ్మ్ ఇంగ ఎండాకాలం వచ్చేసినట్టే మాకు వర్షాకాలం అంటనే ఇష్టం ఎండ ఎండ్ ఉంటది వర్షం వర్షం ఉంటది సాలికాలం అంటే ఇగాది సలే అయిపోతది ఇగ బయటికి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉండదు
సమ్మర్ కూడా మంచినే ఉంటది సమ్మర్ ల అందరు ఇంటికాన్నే ఉంటారు కలిసి మెల్సి ఉంటాం
ఆ ఇంటికాన్నే ఉంటారు కాకపోతే ఏందంటే ఎండలు బాగుండి ఇండ్లలా నుంచి ఎల్లరు మెయిన్గా
చ్చినట్లు కూడా అయితది గనీ సమ్మరే కొంచెం బెటర్ అన్నిటికి వర్షాకాలంలో బట్టలారవు చిరాకు ఇన్నలంత తడి తడి హ్మ్
అవును ఇంట్ల బయట అంతా తడితడే ఉంటది గని ఏంటంటే కొంచె ఎండ ఎండ ఉం టది కొంచెం వాన వాన అంటే రొండు అ ఒక్క సీజ ఏ సీజన్ కి ఆ సీజన్ సప్ ప్రేట్ ఉండడం వేరు ఒక్క సీజన్ల రొండు ఉండ
అ కాక తే వర్షాకాలం కూడా బెటల్ లే ఎండ గొట్టి చలి అపుడింకా మరి
నే ఉంటది
ఉహ్మ్ చలి పిల్లలకు జ్వరాలు జలుబులు అన్నీ అప్పుడే ఉంటాయి ఉహ్మ్ సమ్మర్ ల కూడా పిల్లలకు వాంథింగ్స్ అవి ఇవి ఉంటాయి లే గానీ కొంచెం బెటర్
కొంచం తక్కువం మరీ మరీ స లా వింటర్ సీజన్ లో వర్షంలో ఉన్నట్టు ఉండవ్
ఉహ్మ్ తక్కువ ఉహ్మ్ పిల్లలు కూడా సమ్మర్ల ఇంటికాన్నే ఉంటారు ఈ మద్ నిన్న కాంచనా మూవీ కూడా వచ్చింది కదా జెమినీ ఛానల్లో
అవున్ అవునా ఆ హారర్ మూవీ
ఆ అది కూడా బానే ఉంటది కాంచన మూవీ
హ్మ్ పాపం అందులో నైతే ఇంకా డైలాగ్ అసలు ఆ ఏమంటారు ఆ హీరో అక్కడ కింద బ్లడ్ పడితే నాల్గ తొన్ నాకే నాకుతాడు గదా అది చాలా భయ కరంగ ఉంటాది కానీ ఇంట్రెస్టింగ్ ఉం
ఆ మూవీ ఇంట్రెస్టింగ్ ఉండది హీరోకి ఎంత భయము దయ్యాలంటే ఆ మూవీది మొత్తం దాని గురించే ఉంటది
అవును
హీరో ఎంత బయపడతాడో దయ్యం కూడా ఆయన మీదికే ఓస్తది
అవును మిక్ ఇంకా ఎలాంటి సినిమాలంటే ఇష్టం హారర్ ఆ లేకపోతే కామెడియన్ అట్లాంటివా
తాను కామెడీ తక్కువ
ఆ మీరు చూస్తారా మీరు టీవీ మూవీస్ ఎక్కువ చూస్తారా
ఉహ్మ్ చూస్తాం సీరియల్ కూడా చూస్తాం బాగా.
ఉమ్ ఎందుకంటే పిల్లలు కదా చిన్నపిల్ ఆహా చిన్న పిల్లలు ఉన్నారు. కదా మరి చుడానిస్.
ఉమ్ మళ్ళి పడుకున్నప్పుడు ఇట్లా ఖాళీ టైమ్లలా చూస్తా.
ఊహు ఓకే అండి మరి
ఆ
అండి
ఆ ఓకే